ఏ లా
ఆ చెప్పారా ఎంచేతనావ్
ఏం లేదు ఉట్టిగానే ఉన్నా మీరేం చెస్తారు మంచిగా ఉన్నారా
ఆ మంచిగానే ఉన్నారా
అమ్ అయిందా పని
అయ్యిపోయిందిరా
ఏం వండినా మటన్ ఇచ్చే స్తున్నా
వా బయుకు అ కొంత పో అనంటే తెచ్చింది బాబాయి కి
ఆహైబ బాబాయ్ గొంతు పోయిందా
ఆ పోయిందిరా
పోయిందా ఎప్పుడు పోయింది ఎన్ని గంటలకు పోయింది
పన్నెండయిన్
పన్నెండయింది ఒక్కటేపోయిందా
ఆ ఒక్కతే పోయిం
ఎవళు
బాపమ్మా
ఓహో
మ్మ్
అకల
మ్మ్ పోతనానే పూర తెమంట్ ఏ బాబా మ తీ
అ
సూప్ పోసుకొని తింటాను పెట్టుకొని
తింటాండ
ఆ
ఆ గదా ఏం చేస్తారులే అని చూసినా
అదే నిన్ పన్ చేస్ సంటన్నా చూళ్ళే సూచే వరకు మిస్ కాల్ ఉన్నది మల్లా అడ్డాకే తిన్ రాండి ఏమ్మా నా వెళ్ళేది కన్ వాడు
ఆ వాడు లేడా ఇంట్లో
వాడ్ లేడు ఆవును పోరగాల్లు కాని అడతాండు ఓట్లని ఓట్ల కోసం ఆడతా అంటే వాళ్ళతోనే ఉరుకుతాండు
ఓట్లా
చిన్న పిల్లలు ఓట్లు వేసుకుంటా ఉరుకుతాల్లూ
ఆహా
ఛార్జింగకా ఇట్లా
ఆహా
వాళ్ళతోను పోతాను
అంతేనా
మ్మ్
అ
ఇప్పుడే పోయిండ రా డ్యూటీకి
డ్యూటీకి పోలె బైటికి పోయ
బైటపోయిండా
ఈ రోడ్డుకు పోయిండో ఐరన్ బాట తీసుకొసుకుంటున్నాని పోయిండు
ఊహూ
శివేంద్రిట్లా ఫోన్ చేషిండా
చేయ్ రాదే ఇగ మల్లా
ఉహూ
ఓ
నీకు చేేషిండా
చేయ్ లే ఎడ చేత్తన మాల్ల ప్పో
మ్
చేయలేదు యే చేత్తార్లే సే తల్వదాని
చేయలే మొన్న చేసిన ఇగ మళ్ళా చేయలే ఇవాళ
కుట్లిప్పలే ఆని పోయిన్నామని అని చేేసిన సేత్తే సార్ చెప్పలే కదా అన్నాను బాబాయ్
నేను పోయిన
మ్ మళ్ళ రెబ్బోవాలనటగద
రేప్ బోవాలట్న
మ్ సోమ్వారం బాన్నా
సోమ్వారం
అర్ధం కాలె
కొన్నిప్పుతుర్రట్రా
రేపు కొన్ని ఎల్లుండి కొన్ని ఇప్తారట్న
ఆ శుక్రారం కొన్నిప్పుతాడట
అయ్యో
మ్హ్
తావకింది ఇప్పుడు అట్నా గదే మొన్న అన్నరు మరి రెండు రోజుల శెలవు రావాల అన్నరు మరి
రేపు కొన్ని ఇప్పుతారట మళ్ళ శుక్రారం కొన్ని ఇప్పుతారట
ఆహా
హ్మ్
త్వరగా
హ్మ్
మొన్న పోయచ్చినమాగా
అదే మళ్ళ పోయినా వటగా హ్మ్
ఎవరు బాబాయ్ అన్నాడా
హ్మ్ లడ్డొచ్చింది అని అన్నది
పిన్నా
ఆ పైసల్ ఇస్తాండట నాకు నేను ఎవ్వలనుకోని ఇత్తానని అన్నవట
అంటాందా
ఆ బాపమ్మ అంటాంది అమ్మతోనన్నవా అమ్మా బాపమ్మతోనా
ఆహా
హ్మ్
ఊహూ
ఎన్ని ఇత్తావ
హలో హలో
ఆ చెప్పరా
ఆ అయితే ఆ పిన్ని అమ్మతోన అన్నది అట్న
ఆ ఆ
ఆహా
మ అత్త నన్నద బాప్ మహమ్మద్ అలీ ఆ ఐతే అంతే చెప్పింది మళ్ళ బాపం
నీతో నన్నదా
గడ్డకు పైసలు ఈయడానికి వత్తందట నేను ఇవ్వాలనుకుని అలాంటాళ్ళు ఇంకాదా బిడ్డని అంటాంది లం
ఆహ ఆ
గదే మరి షెప్పిల్ల షెప్పలేదా నేను అంటన్నా లడ్డుకు
ఏమని
మ్యాప్ ఎక్కించుకున్న అని చెప్ పిల్లారా రఢక్
ఆ చెప్పకు ఆగు ఆ జప్పద్దు ఊ
ముసలోళ్ళచిల్ల ఇంటిపక్క కన టీవీ చూసేటోళ్లు
ఆ ఆ చెపిల ఆచిల్ ఆచిలు ఆచలుకు కూసోని టీవీ సూత్తలు
ఇగ వేడతావా ఇగ
ఆ
ముసలోళ్లకు సీరియల్ పెడతావా రా సినిమా
ఆ ఇగా ఆగు మీ జోకులు జోకులు చూసుకుంటుంటారు
ఉమ్ అన్నచ్చ్చేదాకా ఉంటరు కావచ్చు
ఉమ్ ఉంటారు
ఊ
లేదా ఏం చెత్తళ్ళు పనైందా లేదా
పోయిన్ పని అప్పుడే నాలుగు గంటకే ప
సిడి ఇచ్చిండా మీ ఫోటోలై
ఎలా
మీరు ఫోటోలో సిడి ఇచ్చిండా ఎప్పుడు ఇత్తడట
ఎన్న ఉన్నాయి కాని పో లానే తీసుకున్నాడు మళ్ళా
గదే ఇచ్చింట కదా బాబాయ్
ఆ
హ్మ్మ్ అదే ఆన్నాడు చిన్నమామోళ్ల
ఇత్తనే ఇత్తనన్నాడు అందుకే మళ్ళీచ్చింది
ఏంటి అవిత్తనే
ఓటు వాళ్ళ ఇస్తానే సీడ్ ఇస్తాన అన్నాడు ఇంకా ఐదు వేలు ఇస్తాయి
ఆహా
ఉ
అఐదులి పిస్తాన్ తనైతే
ఆ అప్పుడు ఐదు వేల ఇంకా ఐదు వేల ఎక్స్ట్రా పెరిగింది అన్నాడట
ఆ ఆ పెరుగుడా పెరుగుతిస్తార అత్న
మధ్యలోనా తీసుకోపోయి మాట్లాడి ఇట్లే వచ్చిండు
ఆహా
అ
టవల్ తీసుకొని పోయిండా అయితే
వార్తని పాడమంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ల తీసుకొపోయి మధ్య వర్తని పెట్టి చెప్పొచ్చిండు
హుమ్మ్
మరి ఎప్పుడు తరగట
అ కుడు తడనా ఇక ఫోటోలుకి అ అన్న న్నాగా
అన్న అన్న సున్న పూటలు కూడా అన్ననే పెట్టిన అది ఉన్నది కదా ఆల్బావ అన్నది
మ అని వర్ సమయలా
ఆ అన్నిీ పట్కున్నాడు పెయిండు
ఏ మంచి చసు పరిన్ క
అద ఈ మనదే కదా ఇ
ఆ
మీతే అదే పోయింది
ఆ చిన్నపురాలా ఫోన్ చేసినావా
తెలైన వాాల పోయినాక పోన్ చేయవా
సైలే
ఏ లేదు
ఓ
చేయవన్నా కానీ చెయలే వాళ్ళు
ఎవాళక్కడ ఫోన్ ఉన్నదో లేదా
పోయినాంక మామేశ్వర్ నుండి నావ వెయ్యల్లి అన్నా
ఆ
అంత విష అలే
ర
ఇ పోతనవా పోయి మామ కుక్కు కుక్కవారు సిందరా పోతానుం అనిపయేది
ఎట్లాగా అరిసిందట మరి కుక్క
ఏమోరాం కూడాడా అడుగలే ఫన్ చేసిి
హ అఓ
ఓ తనను పోయిల
ఎప్పుడు వస్తారట
ఇై రూల కట్టన పోయరు
ఇక ఇప్పుడు ఎట్లాగా హాలిడేస్ అయినాయని పోవచ్చు
ఇ పరువర అయితే స్కూల్ స్టార్ట్ అయినాయి మళ్ళా
ఆ ఇంకా స్కూల్ స్టార్ట్ అయితాని మళ్ళా పోతేా వీలు కాదు కదా పోవడానికి
ఏ వాళ్ళు పోయినా సర వీడు ఒకటే ఏడేసుడు
ఎందుకో
మనం పోదంపా మనం పోదంపా
వార పోక బయల్ నాలు వదు
ఇలా పోతను అనుకున్నాం కానీక బాపమ్మ బాబాయ్ క అడువే
ఆ
ఏ మళ్ళ రేపు ఇంటి ముంగట ఊడుచుడు
ఆ
ఎట్లానే పాపం ఎట
ఆ బాబాయకాడకే
పోలే పోలే ఉన్నాదం
బాపమ్మ కతే పోయిందా అమ్మ కూడా పోయింది కావచ్చు అనుకుంటాను
పోలే ఉన్నాడు
అంతేనా అచ్చింద అన్న
ఆ
ఏమయ్యళ ఉన్నాడా
ఉన్నాడు ఉన్నాడు
రేపు పొద్దుగాల పోతరాట్నా
పోద్దిగాేల డ్యూటీకి పోతాడు కావచ్చు స
ఆ
నిన్న సాయంత్రం మ్యాచ్
సాయంత్రం వచ్చిండా
ఉ
ఆఓహో
ఉందా సన్నం కురగా
అన్న ఉన్నది కూరు ఉన్నది అన్నీ ఉన్నాయి
మీ కుక్కలున్నాయా
ఆ
కుక్క కుక్క డాగ్ మీెయిన్ కాన్
ఎంతే ఉంతే
న ఉన్నయ
ఆ
ఉన్నాయంటన ఇంటికనే
ఉన్నాయి ఉన్నాయి అ వత్తవ మరి
అసలే భయం అంటే ఇం కుక్కలు పెడితే ఇంకాయంతా అది కా
వీడి గర్చిందా ఎప్పుడన్న
పర్వాలేదు ఒకసారి
అదే అంటంన్న మరి
సారి కరిచింది ఇంట్లోంన్నండే కరిచింది
ఉ
ఏలు కొరికింది తస మూ సాల కోది పరిసినం
ఆ గదే అంటానా మరి అందుకే భయపడతాండు కదా మరి కర్షింద అనీ నేను అడుగుతాన
కరిసింది కరిసింది ఏలు కొరికింది కాట్లు పడ్డాయి బొచ్చెడు సూదులే ఉన్నవారా ఇరవైద్దు సూదులు పడ్డాయి
వామ్మో
ఆ
హ
మూడు సార్లు కోతి ఒక్కసారి కుక్క అయి
సారే రా మరి
ఆ సరే
ఆ
అ